నమస్తే ద నమస్తే అంటీ
హలోలో ఆ నమస్తే అండి ఇలా ఉన్నారండి నువ్వు వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది ఆ వినిపిస్తుందండి కినిసిందా మాట్డేది ఆ ఓకే అండి ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బావునమంది
ఆహా ఏం
మీరు పట్టణంలో ఉంటారాండి
ఆ అవునండి మీరు
మేము మేము పల్లెటూరులో ఉంటామ అండి గ్రామంలో
ఓహో
మీ పట్టణం లైఫ్ ఎ మీ పట్టణ జీవితం ఎలా ఉంటందండి
ఆ ఉంటాలేండి అంటే ఆ కొంచెం చూసుకుంటే బాగానే ఉ అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి విల్ పేర్ చేసుకుంటే కాకపోతే అంత ప్రశాంతంగా కూడా ఉండదండి అది విలేజ్ లైఫ్ ఉన్నట్టు టు మీరు మీ గ్రామంలో ఎలా ఉంటదండి మంచిగా ఉంటదా మీ గంత వాతావరణం
అంత బాగుంటదండి మా గ్రామంలో పొద్దున్న ఉదయం ఐదు గంటలకు లేస్తారండి
ఓ అందరులే ఇస్తారా అండి
వేస్తారండి ముగ్గు ముగ్గులు వేస్తారు కోడి కూతలు తో మొదలవుతుందండి
ఆహా మీకు విలేజ్ లైఫ్ నచ్చ వస్తుదా ఇదంటే పట్టణం ఫ్ వచ్చా అండి
పతనం లైఫ్ కంటే విల్లే అే బాగుంటందిండి ప్రశాంతంగా ఉంటది పొలాలు
ఆ
ఆ మనకి ఏమైనా అవుతే ప పల్లెటూరులో నలుగురు వచ్చి సహాయం చేస్తారండి పట్టణంలో ఏం జరిగిిన నాకేం సంబంధం లేదు అన్నాటు
ఆ అదైతే నిజమేనండి పల్లెటూళ్లలో అందరూ మన అందరు మన వాళ్ళే అన్నట్టుగా కలిసిపోతా ఉంటారు అందరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు కానీ మా పట్టణాల్లో అట్లా ఉండది ఎవరికి వారే అన్నట్టు ఉంటారు ఏ ఇంటి వరక వాళ్ళదే
హా నాకు పల్లెటూరు వాతవరణం ప్రశాంతత వైతి ఇష్టం కానీ పట్టణాల్లో నుండి అయితే కొన్ని సౌకర్యాలు ఉంటాయి కదండి అంటే ఏమైనా దొరకడం గానీ
అవునా
పల్లెటూళ్లలో ఉంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి ఏమేమి తెచ్చుకోవాలి అంటే
ఉ మే మేము కూడా పక్కన ఉన్నా పట్టణానికి వెళ్తామండి ఏమైనా కావాలి అంటే చిన్న చిన్నగా మా ఊర్లోనే దొరుకుతాయి
ఓకే
ఇంకా ఏమైనా కొంచెం పెద్దది పెద్ద వస్తు అలా కావాలంటే పట్టణానికి వెళ్లాాల్సిందే అండి
ఆహా ఓ మీకు పడుగ సరుకుల్ కావాలన్నా మీరు లో దొరకవండి
ఉ దొరకవండి పతనానికి వేయాల్సిందే అండి ందామండి పద్నం వెళ్తుాం ఓ నాన్న అమ్మ, అంటే ఇంటికి ఏదో ఒకటి తిన్నికి తెస్తారు అని. మేమ్ వెయిట్ చేస్తూ, ఉంటామండి వాళ్ళ కోసం.
ఆహా, దగ్గరేనా అండి మీకు పట్టణం, దూరమా.
ఆ దగ్గరే అండి.
ఆ ఎంత సేప్ ద, ఎంత సేప్ జర్నీ పడ్తది.
ఒక పది నిమిషాలు, అంతే అండి.
ఆహా.
ఇంకా కాస్త దూరం ఉంటే, ఇరవై నిమిషాలండి. మా ప్రాంతం మా. గ్రామం చుట్టుపక్క మూడు పద్ మూడు. పట్టణాలు ఉన్న , ఒక్కొక్క పట్టణంకి పది. నుంచి, ఇరవై నిమిషాలు పడ్త్.
ఓ అన్నింటికి మధ్యలో ఉందా అండి, మీ ఊరు. హా మీకు పొలాలు ఉన్నాయా అండి, మీ ఊర్లో.
ఆ ఉన్నాయండి.
ఆ ఫార్మింగ్ చేస్తా ఉంటారా.
వరి, మొక్కజొన్న పండిస్తు.
ఆహా మంచిగోస్తదా అండీ, దాన్ లాభం అంతా.
ఒక్కొక్కసార్ ఓస్తాది, ఒక్కొక్కసారి రాదండి. మేము లాస్ట్ టైం మొక్కజొన్న పెట్టాము, మేము పెట్టిన దానికంటే, ఇంకా టెన్, పదివేలు మాకే కే, ఎక్కువ పడిందండి, లాస్ అయి ఉండింది, అవునండి. అలా, ఒకొక్కసారి
ఆ ఆహా, మీ నాన్న, అమ్మ ఫార్మింగా అండి.
ఆ ఇద్దరు ఫార్మింగే.
హా వాళ్ళే చూసుకుంటా ఉంట్,
అవునండి. మీకేమన్నా భూములు అలా?
ఆ ఉన్నాయి ఉన్నాయండి. కానీ మేము ఫార్మింగ్ చెయ్యం. వేరే వాళ్ళకి ఇస్తే, కవులకి ఇస్తారంటారు కదా. అట్ల ఇచ్చేస్తామ్. ఆ వాళ్ళు తీసుకొని, ఇంత, ఏ ఇంతా పొలంకి ఇంత ఇది ఇస్తాం, అన్నట్ ట్టు, చేస్తా ఉంటారు. అట్లా తీసుకుంటా ఉంటాం. ఆహా రాదండి నాకేమీ. ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఫార్మింగ్ అంతా ఏళ్ళలేదు. మీరు చేస్తుంటారా అండి, మీ ఊర్ లో?
ఆ చేస్తుంటానండి.
ఓ మీక్ ఫార్మింగ్ గుడా ఓచ్చైతే.
అవునండి.
మీక్ ఇంట్రెస్ట అండి, ఫార్మింగ్ అంటే?
ఆ ఇంట్రెస్టే అండి. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చెయండి, ఫార్మింగ్ లేకి ఒక్కసారన్న వెళ్ళి.
ఆ, కానీ జేయాలో, ఏం జేయాలో తెలిదండి మా.
అవునా అండి.
మా ఇంట్లో ఎవరు ఏయ్యారూ, అందుకని మాకు తెలిదు, పెద్దగా ఆట్ సైడ్ ఎళ్ళం.
ఆమ్.
ఆ ఆ.
మీ సైడ్ ఎక్కువగా, పండించ్చే
ఆ ఇదే వరి ఏసుంటారు. ఇంకా చెనక్కాయి, మొక్కజొన్న ఇట్లాంటి పండిస్తా ఉంటారండి మా మేం కవులకి ఇచ్చిందయితే వాళ్ళు ఇంటికి సరిపడా కాయగూరలు ఏసుకుంటారు. మళ్ళీ ఇంకా వరి వాటిల్లో మాకు బాగా ఇస్తా ఉంటారు.
మీరు అమ్మమ్మ వాళ్ళఊరు వెళ్లేరా వెళ్ళేవారా అండి?
ఆ ఎడుతా ఉంటామండి కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్ కో అయిపోయిందండి.
అ
మ అమ్మమ్మ పల్లె ఉంటారు, ఆమెనే వస్తా ఉంటారు మా ఊరికి, మేమెల్ళడం ఎప్ ఇప్పుడో సంవత్సరానికి ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో అట్లా ఏమైనా పని ఉంటే, ఏమైనా ఫంక్షన్స్ జరుగు తా ఉంటే వల్లూరులో అట్లా ఎళ్తామండి అంతే.
ఆ
ఉమ్ మీ అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరేనా అండి.
ఆ పల్లెటూరే అండి.
ఆ మీరందరు మొత్తం పల్లె టూరు బ్యాచ్ ఏనా అండి.
ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎళ్ళి, పండగలకి ఎలా వెళ్తా ఉంటామండి. మేమంతా వెళ్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు.
ఓకే
అక్కడ మామిడి చెట్లలోకెళ్లి అంత బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము.
ఆహా ఉమ్ విలేజ్ లైఫ్ బెటర్ అనుకుంటారా లేదంటే సిటీ లైఫ్ బెటర్ అనుకుంటారా అండి మీరు?
సిటీలైఫ్ చనా పొల్యూషన్ ఆ జనాభా గజిబిజి అంతా నా నా పర్సనల్ గా నాకు నచ్చదండి, సో నాకు విలేజ్ లైఫ్ చాలా ఇష్టం అండి.
ఆ
సౌకర్యపరంగా చూసుకుంటే విలేజ్ లో ఏం దొరకదు, కాకపోతే మా నాకు చుట్టుపక్కల పది నుంచి ఇరవై నిమిషాలు జర్నీలోనే ఉంటారు కాబట్టి, ఓకే అండి.
ఆ తక్కువ జర్నీ ఉంటది కాబట్టి. ఓకే అనిపిస్తది పెద్దగా ఇబ్బంది అనిపిచదు. ఆ దూరం ఉంటే అది కష్టం అయిపోతది కద అండి. ఆ ఇంకేంది నిమ్ మీ ఊర్లో అందరు అందరు ఏ ఇవే రండి పంట
మేము ఎక్కువగా వర్షాకాలంలో మొక్ వరి పండిస్తామండి.
ఏ
వేసవి తర్వాత వసంత కాల్ చలికాలంలో మొక్కజొండ పండిస్తామండి. ఇంకా ఎండాకాలంలో మామిడిపల్ ఎక్కువ అండి.
ఆహా మీకున్నాయండి మామిడి తోటలు?
ఆ ఉందా?
ఆ మీరు పంటలు పండించాలి అంటే వర్షం పైననే ఆధారపడి ఉంటారా, లేకపోతే అతే ఇంకా నీటి సౌకర్యం ఏమైనా ఉందా అండి
మాకు చెరువు ఉందండి ఆ చెరువులో నీరు మాకు బోర్లో వస్తాయి అవి సరిపోతాయంండి
అంటే ఇంకా బోరు అట్లా ఏమైనా వేసుకుంటారా అండి మీరు
స్తాయి ఆ నీరు సరిపోతాయండి
ఆహా హ
ఇంక చేన్లో చెనిక్కాయ అట్ల ినప్పుడు అది వర్షానికి మాత్రమే పండిస్తామండి
ఆా వర్ష ఎకు వచ్చినప్పుడు తన కైస్తస్తారా
అవునండి
ఓకే ఎక్కువగా నీళ్లు కావాల్సి నా అదేమైనా ఇస్తారా అండి మీరు పంటలు
ఎక్కువగా నీళ్లో ఉంటే వరికే అండి ఏకు
ఆ
మీరు లే వరి మధ్య ఒకనాాలుగు మరి ఆరు నెలల పంట అండి మ నాలుగు నెలల పంటనే
ఆ అంటే ఇప్పుడు ఆరు నెలలు ఉండే పండ్ర నాాలు
నాలుగు నెలల్లోనే పండించే అవునండి అలాంటి అలాంటి టెక్నిక్స్ వచ్చాయండి
ఆహా అవి ఫార్మర్స్ కి తెలిసి ఫార్మర్స్ సిక్స్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ కి పండిత్ేస్తున్నారా అండి ఓ టెక్నాలజీ
ముందు కాలంలో పురుగు మందులు అవన్నీ మందు కానీ ఇప్పుడు ఎక్కువ అంది
ఆ అవును మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారా లేద అంటే ఇట్లా పెస్టిసైడ్స్
పెస్టిసైడ్స్ యూస్ చేస్తాంటే ఆర్గానిక్ ఆర్ సరిపడ్డా ఓే
ఓ అల్లి అయితే మీరంతా పెస్టిసైడ్స్ చూేసి పంటలు పండిస్తా ఉంటారు అం ఆ ఆ అట్లా చేస్తేనే ఏమైనా లాభం వస్తుది ఏమో కదండి
అవునండి ఎరువుల ఎరువులయితే ఆర్గానిక్ గానే వేస్తామండి
ఓకే
థ్యాంక్స్ అండి మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అని తెలుసుకున్నాం మీ పట్టణంలో అయితే ఎలా ఉంటుది
ఆ మేము తెలుసుకున్నామండి గ్రామం వాతావరణం చుట్టుపక్కల అంతా ఎట్లుంటది అని చెప్పని థ్యాంక్స్ అండి మీరు షేర్ చేసినందుకు గ్రామన్ని చేయాలండి ఆ థ్యాంక్ యూ అండి